ఆ శ్రావంతి
చెప్పండి సిస్టర్
దుర్గమ్మ పండగకు ఏం తీసుకుంటున్నావు శారీనా లెహెంగానా
కుంటన సిస్టర్
ఆ సరే నన్
ఆ అవును
వచ్చే నెల ట్వంటీ సెవెనే కదా లాస్ట్ ట్వంటీ ఎయిట్ అనుకుంట
అవున హెముతి ఆఫ్ సారి అని అనుకుంటున్నా సిస్టర్ నేనైతే
తీసుకున్నావ మరి
ఆ తీసుకెళ్ళాలి ఒక రోజు వెళ్ళాలి మీరు కూడ
ఆ మమ్మీ అన్నది వెళ్దామని నాకు కూడ ఒక చీర మంచిది కావాలి మనం కలిసి తీసుకుందామని అన్నది అంటే మన నీలా అమ్మామ మీ మమ్మీ నేను
ఆ నాకు కూడ ఆ మీ అక్క ఉందిగా జ్యో తి అత్తమ్మ
హు
ఆ వాళ్ళ కూతురు ఉంది ఇప్పుడు నువ్వు ఫేర్వల్ అనేది వాళ్ళదేన ఫేర్వల్ అవునా ఇగో నాకు కూడ ఆమె అన్నది అది మా కూతుర్కి కూడ ఆఫ్ సారి కావాలి శ్రవ నాగు మా కూతురికి కూడ ఒక రోజు తీసుకెళ్ళి నువ్వును ఆమె ఇద్దరు వెళ్ళి తీసుకురండి అని చెప్పింది
మీరిద్దరే కొనలేరు కద
అంటే ఇక అందరమే వెళ్దాం సిస్టర్
అదే మరి నేను కూడ ఆమెకు ఒక వన్ థౌజండ్ ఎంత ఇస్తే ఆమెకుంటుంది రాఖీ కట్టింది తమ్ముళ్ళకి
హుహు
ఏమి ఇవ్వలేదు ఏం కొనిపియలేదు
అవునా
పండగ కైయిన తీసుకుంటది కదా
చేసుకుంటదిగ
అవును ఆమెకు కూడ లేదు హాఫ్ సారీ
అవునా మరి ఇవాళ ఎవరిది కట్టుకపోయింది
ఫ్రెండు దట
అవునా
మ్
ఫోటో ఉందా
ఫోటో లేదు
అవునా దింపలేదా
కొంచెం బయట కొంచెం కొంచెం వర్క్ ఉంటే వెళ్ళిపోయినా తిరిగి వచ్చేసరికి ఆమె ఆల్రెడీ స్కూల్ కి వెళ్ళిపోయింది
అవునా
ఇంకేంటి మరి
ఇంకేం లేదు సిస్టర్ చెప్పండి
మరి ఎప్పుడు వెళ్దాం
ఒక రోజు ఎళ్దాం మీ ఇగ ఎగ్జామ్స్ కూడా అయిపోతాయి గా నాకు ఫ్రీగున్న టైమ్ లో వెళ్దాం
మ్ నీ ఎగ్జామ్సు మా సిస్టర్ బిడ్డ ఎగ్జామ్స్ అన్ని అయిపోయిన త ర్వాగ
వెళ్దామా అవునా ఆమెకు ఎప్పుడుంది సిస్టర్ ఎగ్జామ్
అయినా ఇప్పుడు ఉందా ఆమెకు ఎగ్జామ్ లేదనుకుంటా
నైన్తేగా నైన్తే నా టెన్తా
నైంతు నైంతు
మరి ఇంకేంటి
ఆ ఇప్పుడె ఆ అయన ఏం పర్వాలేదులే
నైన్త్ వాళ్ళకి ఇంగ టెన్త్ వాళ్ళకైతేనే భయము
మైనే మనకు పండగ దాకా వాళ్ళ స్కూల్ అయిపోతదా కాదా
అయిపోతది గాని త్రీ ఫోర్ డేసే ముందు అయిపోతది తర్వాత ఇగ అయిపోదుగా
ఊ
ఊ కొంచెం ఆ ఆఫ్సారి తీసుకుందాం అంటే ఆ బ్లౌజులు అవి ఇవి అంత స్విచ్చింగ్ కి కావాలిగా అహా
కొంచెం స్టిచ్చింగ్ కి మీరు అక్కడ కే సముద్రం లోనే ఇచ్చిరండి
అవునా మీకు తెలిసాకే
ఆ తెలుసు
అవునా ఎవరు
కొంచెం నాచురల్ గా అంటే మామూలుగా మగ్గం వేపిచ్చి ఒగ థౌజండ్ థౌసండ్ లో అయినా చాలు
బ్లౌజా
అవును బాగుంటది కొంచెం సింపుల్గా మీకు
అవునా
ఎనక బోట్ నెక్ పెట్టి థ్రెడ్స్ పెట్టి పెడితే బావుంటది ఊమ్
ఓకే సిస్టర్ మీరు గూడా వస్తారుగా మీరు గుడా అక్కన్నే ఇవ్వండి అందరం కలిసిద్దం
ఓకే
ఆ
శుభమస్తులో బానే ఉంటది
అవును అక్కడ గూడా బానే ఉంటాయి ఆఫ్ శారి ఒకవేళ ఆ చూసొద్దాం అక్కడ శుభ మస్తులో గూడా
ఇప్పుడు కాస కాసంలో కాసంలో గుడా చాలా బాగా వస్తుందిగా ని ప్రైజ్ విష ఆ ప్రైజ్ విషయం వచ్చేసరికి అసలు చిన్న పిల్లలకే టూ థౌసండ్ నుండి పైనే
హ్మ్ హు ఇక్కడ కాసాం లోనే తీసుకుందాం మనకు మంచిగా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది అంటది క్వాలిటీ కూడా బానే ఉంది అవునా
ఉమ్ అవును మొన్న మ్యారేజ్ జు శారీస్ కొనడానికి వెళ్ళినప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ చేసిండ్రు
అవునా ఎవరిది మ్యారేజ్ సారి శిరిష
ఆ వాళ్ళు తీసుకున్నారు మ్యారేజ్ శారీ అంటే పెళ్లి చీర కొన్నారు వాళ్ళు
అవునా ఎక్కడా శుభమస్తు లోన
లేదు లేదు కాసంలో మహబూబబాద్
ఎంత పడ్డది మరి మ్యారేట్ శారీ
సెవెన్ థౌజండ్ ఒకటి ఫైవ్ థౌజండ్ ఒకటి కాసం లో తీసుకున్నామ్ మ్ వి మాళ్ళలో ఐదో ఆరు తీసుకున్నాం
అవునా మీరు వెల్లిండ్రా మరి పెళ్ళి కే ఎందుకు లేట్ వచ్చానారు
అన్నా గదా పనులు ఉండేయని
అవునా
ఉమ్
హ్మ్ హు ఇంకా చెప్పాలి మీరే
నేను కూడా చీర కొనలేదు ఒక మంచి ఒక్క చీరని తీసుకొని మంచిగా కుట్టించుకో వాల అనుకుంటున్నా
అవునా
ఇప్పుడు మంచిగా కుట్టియ్యాలే నేను బ్లౌజ్ లో సింపుల్ పులుగా కుట్టించుకుంటా
అవునా తీసుకోండి ఒక మంచి శారీ మీరు కూడా
ఓకే
ఉమ్
మమ్మీ వెళ్దాం అంటుంది ఒక రేపు పని ఉంది ఆ పని అయి ఆ పని అయిపోయిన తర్వాత ఒక త్రీ డేస్ ఓ ఫోర్ డేస్ తర్వాత త వెళ వెళ్దామని అంటుంది
అవునా
మ్
ఆ ఓకే
నేను మళ్ళా ఫోన్ చేస్తా
ఆ ఓకే